యోగేష్ బాగున్నారా యదేశ్. ఆహ్ బాగున్నారా. ఏం చేస్తున్నావు అన్నన ఇప్పుడు. జాబ్స్ కోసం ప్రిపేర్ అయితున్నారా నేను.
ఆహ్ మీరు.
నేను ఇగ ఇట్లా ఇట్లానే ఇక ఏదో ఒకటి చేసుకుంటా ఉంటున్నా గాని ఇంక సర్లే కాని మీరు ఇంతకు ముందు ఆహ్ ఏంది మన సైబర్ అది ఏదో దేంట్లో జాబ్ చేశారు కదా.
ఆ చేశాను చేశాను వదిలేశాను మళ్ళాంక ఒక సంవత్సరం అయిన తర్వాత
ఒక సంవత్సరం మీము ట్రైనింగ్ ఉండేన మీకది
ఆ అది ట్రైనింగ్ మాత్రమే ఉంటది అది దాని తర్వాత ఇంకా మనం బయట ప్రైవేట్ జాబ్ చేసుకోవాలా
అవునా అది ఏం కోర్స్ అది
అది వన్ ఇయర్ డిప్లలోమా చేసినాక నేను వెళ్ళిపోయాను దాంట్ల మళ్ళకి అక్క ఇంటర్్యూ ఎగ్జమ్ సెలెక్ట్ అయ్యి దాంట్ల సెలెక్ట్ అయ్యాను
డిప్లొమాలో ఏంటిది
నాది కంప్యూటర్
కంప్యూటర్ ఆ తెలవైన వాళ్ళే మీరు అవునవును మీరు తెలివైన వాళ్లే మీరు మీ తెలివిని సరిగా యూజ్ చేయలేదు అంతే యూజ్ చేశారు కానీ దాన్ని నియంత్రణ అనేది లేకుండే
ఆ అది లేకుంటే అందుకోసమే ఇయలా యి ఇట్లున్నా నేను
ఆ పర్లేదు మనం అయిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు
ఆ అదే అదే సార్
ఇప్పుడు జీవితంలో ఇప్పుడు జీవ్ కాదండి జీవితంలో ఏం ఎన్నెన్నో జరుగుతా ఉంటాయి అన్నింటి గురిం చి మనం ఆలోచించుకుంటూ ఉండగలమా చెప్పండి
లెద్ లెద్ లెద్ సరు
జీవితంలో ముందడుగు వేయాలి
ముందడుగు వేయాలి
ముందడుగు వేస్తేనే మనం ఏదో ఒకటి సాధించగలం
అన్ అంతే అంతే అంతే సార్ అంతే
ఒక అడుగు ముందు ఏస్తున్నామంటే ఏమన్నా ముందు రాళ్ళుంటాయి
ఉంటాయి
ముళ్ళుంటాయి
ఓకే
గుంతలుంటాయ్
ఉంటాయి అవి అన్నీ దాటేస్తే మన జీవితం అది అన్నిీ దాటితేనే మన జీవితం
ఆహా అలాంటి అన్నిీ దాటి మనం ముందుకేళ్తేనే జీవితం అనేది తెలుస్తుంది ఇప్పుడు మీకున్న వయస్సు ఇరవై మూడు ఇరవై నాలుగే దా
అవున అవును అవును సార్
ఇంకా చాలా ఉంది ముందు
ఓకే ఓకే సార్
ఇప్పుడు ఇప్పుడే ఏంఐపోలే దు
అవునవును
ఇంకు ఇప్పుడు ఏమైపోలేదు ఇంకా ముందు చాన ఉంది జీవిత జీవి ఆ నేర్చుకోవడానికి సమయం లేదండి సమయం లేదు సమయం లేదు సమయం గురించి సమయం ఉంది అనే ఆ దాని గురించి అసలు ఆలోచించకూడదు
ఎప్పుడుది అప్పుడే నేర్చుకోమంటారా సార్
అవును మీరు త్వరగా ఎంత టైం వీలయితే ఎంత తొందరగా మీరు నాకు మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందింటే మీవు జనరల్ స్టడీస్ లో మంచి నిపుణణులుగా తీర్చిదిద్దుతారేమో అని నాకు అనిపిస్తుంది
మీకు అలా ఎందుకు అనిపిస్తుంది సార్
ఎందుకంటే నాకు మీకు అనిపించింది ఎంటంటే జనరల్ స్టడీస్ మీద మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా అలాంటిది అదే విధంగా మన్న నేను చూస్తున్న ధురేందర్ మూవీకి పోయినప్పుడు మీరు నాకు తెలియని కొన్ని విషయాలు అక్కడ మీరు మాట్లాడడం నేను గమనించానండి అవి అంటే కొన్ని విష చాలు తెలిసి ఉంటాయి మనకు కొన్ని విషయాలను తెలుసుకోవాలి అలా మీరు తెలుసుకోవడం తెలిసి అలా మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటే మీరు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంటందండి
అవున అవున అవును అది కూడా వాస్తవమే సార్
నేను వాస్తవాలే మాట్లాడతా
మీరు మీరు పైన టు పైైన మాట్లాడుతున్నారు సార్ దానికి చూసి నేను నేర్చుకోవాలా
ఆ అది
నేను అది నా లైఫ్ లో మీరు చెప్పినట్టు నేను ఫాలో అయితా సార్ ఇంకా మీరేం చేస్తుంటారుా సార్ ప్రాపర్గా
ప్రపర్ రంటూ ఏం లేదండి ఏమో అయిపోయినాయి జీవితంలో
అంటే ఏదో మీరు చేస్తుంటారు కదా జాబో లేకపోతే చదువు లేకపోతే ఏదో డిగ్రీనో ఏమో చేస్తుంటారు కదా
ఆ హవవాడా అల్ కంప్లీట్ మై గ్రాజుయేషన్ ఇన్ టూ థౌసండ్ ట్వ ఫైవ్ తెల్గు మాయ మా
అవునా అవునా సార్ అవునా మరి దేంట్లో ఎక్కడ ఎక్కడ చేశారు సార్ మీరు గ్రాడ్యుయేషన్ మీది
మాది డిగ్రీ కేయూ కాకతీయ యూనివర్సిటీలో అయిపోయిందండి
అవునా అవున అవునా సార్ మంచి యూనివర్సిటీ పట్టారు కదా సార్ మీరు మంచి యూనివర్సిటీలోనే మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు మరి దాని తర్వాత మళ ఇకా ఏం చేయలేరా సార్ వేరేది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్
తర్వాత చి ఇప్పుడు ఇప్పుడప్పుడే పూర్తయిందీ ఇంకేమైనా చేద్దామని అనుకుటున్నాం
ఆ ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు
చెప్పండి మీరే ఏం చేయాలో
అంటే ఇప్పుడు మీరు మీకు అనిపిస్తాయి గదా, ఏం చేయాలో దేంట్ల మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నదో. నా నా నా ఒక దగ్గర మిత్ త్రుడు నాకు అన్నారూ, ఆ ఫ్యూచర్ లో లా గురించి లా కావాలని చాలా మంది చెప్తుంటారట. ఎందుకంటే, ఒకల్నొకల్ సంపుకుంటారు నీళ్ళ కోసము. భూమి కోసమో, దీనికోసమో, దానికోసమో, మీరుగాని ఖాళీ చేస్. తే దాని వల్ల ఒక మంచి ఫ్యూచర్ మీకు దొరకచ్చు ఫ్యూచర్ మీ సెక్యూర్ అవ్వచ్చు అయి మీరు సదువు సదువుతే
ఆ మనం గూడా దాంట్లోనీ మంచిగా
నిపుణులుగా కావచ్చు మీరు గూడా మీకు మీ దగ్గర మీ ఉన్న టాలెంట్ కీ, మీ ఉన్న మాటలు మాట్లాడే శక్తికి, మీరు మంచి లాయర్ అవవుతారని నాకు అనిపిస్తున్నది.
మీకు అనిపిస్తుందా అండి
అవ్ అ అనిపిస్తున్నా సార్. ఎందుకంటే, మీరు ఇంత డీటేయిల్గా ఎక్స్ప్లెరి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అంటే అక్కడ గూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయినేషన్ చె చేసేటోడు ఉంటే అక్కడ మంచిగా, అంటే మీకు మంచి లైఫ్ గ్రోత్ ఉంటది.
అవునవును
ఆ అది నాకు అనిపిస్తున్నది మీరు పరీక్ష, బరీక్ష రాస్తున్నారా అదీ లా కోసం ఏమన ఉంటే పరీక్షలు తెలంగాణ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సెంట్రల్లా. అ
అవును అప్లై చేయాలి అప్లై చేయాలి
అది నిర్వహిస్తుంటారు మీరు అందుకోసం మీరు దానికి మంచిగా ప్రిపేర్ అయితే తెస్తది మంచి కాలేజ్ లా
ఆ ఎప్పుడు ఉంది లాస్ట్ డేట్
ఆ సార్ అదీ ఏప్రిల్ ఒకటికి ఉంది సార్
ప్రిల్లో గూడా చేచ్చాం ఈ రోజన్న రేపన్నా చేస్తా
చేసుకుంటే, ఏదో మీ మంచి పరీక్ష రాసినా అంకో మంచి కాలేల్ల మీకు సీట్ ఒస్తే మంచిగ ఉంటది సార్, నాకు అనిపిస్తున్నది అట్లా.
అవునవును నా చేస్కోవాలి
అదే అదే సార్, మీరు ఒక మంచి లాయర్ అయితారని నాకు అనిపిస్తున్నది.
ఫీచర్స్ చూస్తుర్రా మీరు
ఫ్యూచర్ చూడ్డానికా సార్, మీ మాటలు చెప్తున్నాయి. మనుషులకు యాక్షన్స్ మాత్రమే ఫ్యూచర్ చూపెడతాయి సార్. మనం చేతులు చూసి భవిష్యత్తూ మనం బుక్కులలో చదివి చెప్పడం కాదు మన యాక్షన్సు మన ఉన్న పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నయ్ గదా
ఆ ఆ
ల్నీ మన జీవితం ఏందొ చూపెడుతద్ అది చెప్తది మన జీవితంలో ఏం జరుగుతది ఏం జరగది
అవును చేసుకోవాలెగనే అనిపిస్తుంది నాకుడ అది ఆ డిగ్రీ మేమోలో కొంచెం పేరు రాంగ్ పడ్డదండి
ఏమీ కాదు సార్ అవి అవి మళ్ళాంక అక్కడ ఒక అఫిడేవిట్ ఇచ్చి అక్కడ చేసుకోవచ్చు అది పెద్ద విషయం కాదు మీరు అప్లై అయితే చేయండి సార్
అను అప్లై చేస్తా
అక్కడ మళ్లగా యూనివర్సిటీలో వెళ్ళాక అక్కడ అఫిడేవిట్ ఇచ్చి టెక్నికల్ ఇష్యూ అని కొంచెం ప్రాబ్లమ్స్ అయిపోయినాయియంటే వాళ్ళు మళ్ళగా యాక్సెప్ట్ చేసుకుంటారు సార్ ఇది ఏమైనా గవర్నమెంట్ జాబ్ కాదు కదా జస్ట్ కాలేళ అప్లికేషనే
ఆవునను
అదే అదే సార్ మీక్ నాక్ అనిపిస్తుంద్ మీర్ మంచి లాయర్ ఐతారని అందుకోసమే చెప్తున్నాను
ఆ మీ చేయరా మీర్చీ మీర్ మి చేేేయరా
సార్ నేనా సార్ నేన్ వేరెది చేద్దామనుకుంటున సార్ నేన్ మానేజ్మెంట్ ఫిల్ లో వెళ్దామనుకుంటన్నా
ఔనా అంటే మీరు కొంచెం హైడ్ తక్కువ ఉన్నార్ గదా
లాయర్కి హైట్ కి సంబందం ఏంది సార్ జవ చెప్పండి నాకు
మీరు మీరు మీరు
హైట్ కి లాయర్ కి వన్ సిక్స్టీ ఫైవ్ ఇజ్ నాట్ బ్యాడ్ హైట్ మ్యాన్ సార్ అది నాక్ తెలిసినంత వరకు
మేనేజ్మెంట్ ఏదో అంటున్నారు కదా మీరు
మేనేజ్మెంట్ అంటే ఎంబిఎ స అని నే చెప్పి ప్పేది
ఎంబిఏ అంటే
మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మనిస్ట్రేషన్
మాస్టర్ ఎం
మాస్టర్ మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సార్ తెలుసుంటా సార్ మీరు ఇట్ల ఎలా అడుగుతారు సార్ నాకు మీకు తెలియంది ఏమున్నాయ్ చెప్పండి
అయ్యో నాకు తెలిస్తే మీకెందుకు అడుగుతానండి
ఆ నేను దాని గురించి మాట్లాడెది అది చేసుకుంటె ఏదొ నాకు
ఆ
దానివల్ల నాకు లాభాలు ఉంటాయని నేను అనుకుంటున్నా అది చేస్తే
లాభాలంటే మీ దృష్టిలో లాభాల టే ఏంటండి
ఆ సార్ లాభాలంటే మనం చేసిన దానికి ప్రతిఫలం దొరకాల అది లాభం నాకు తెలిసినంతవరకు న సదువు సదువుతే దానికి సదువు మాత్రం మనకు నాలెడ్జ్ ఇస్తుంది బట్ మనం ఏదైనా పని చేస్తున్నామ అంటే దానివల్ల మనకు లాభం ఉండాలి సార్
అవును
అంటే చదువు మనకి ప్రపంచంలో ఎట్లా బతకడం నేర్పిస్తున్నది
ఆ
ప్రతిది స్వార్థం కోసం చేస్తాం ఇది నిజం
ఆ
జీవితంలో ఎదగాలి అంటే స్వార్థపరుడై ఉండాలి
అది మాత్రం వాస్తవం అండి మీరు చెప్పిన మాటలలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఏదనా విషయం ఏదైనా మాట మాట్లాడారంటే ఇదే మీరు
అదే సార్ అదే స్వార్థం పరువులుగా లేకపోయినా అంటూ లేకపోతే మనకు ప్రాబ్లం అయిపోతంది సార్ అంటే ప్రపంచంలో మనల్ని చులకనగా చూస్తారు మనుషు
ఆల్రెడీ చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు చులుకునగా ఇక్కడ మా రూమ్ లోనే చూస్తున్నారు మమ్మల్ని చులుకునగా ఆ మనం ఎంత మంచిగా చూసినా చుల్కనగా హలో ఓ మన మెన్ ఇంత మంచిగా ఉంటే ఎదిటోల్లు మనల్ని పరిధిలోకి తీసుకుంటారు
అవును అవును సార్ అందుకోసమే నేను చెప్పేది మనం స్వార్థపరులై ఉండాలి
ఆవు
హ
అదొక్కటే లేదు మన దగ్గర అన్ని ఉన్నాయి